హలో
అక్క
ఆ మొన్న జాతరకిళ్దామని చెప్పిన కథక్క
అవును
ఆ విషం అదే అటు దాని గురించి మాట్లాడదామని ఆ
ఎప్పుడు పోదాం
ఎప్పుడు పోదామా నేను మాయన అనుకుంటా ఒకసారి కనుక్కొని మీకు చెప్తాం మీరెవరెవరు వస్తారో చెప్పండి ఎంత మంది ఉన్నారో దాని గురించి వెకిల్ మాట్లాడదాం
మేము నేను నా కొడుకు కొకు ఇంకో కొడుకు ఇంకో ఇద్దరు ముగ్గురు ఆయరుగురం అవుతాం
ఆరుగురా
ఆరుగురా
పెద్ద వెకల్ తీసుకెళ్దామా చిన్న వెకల్ తీసుకెళ్దామా అని
డాక్టర్ తీసుక పోదు
డాక్టర్ మస్కల్దమ
చకర తీసుకోపోతే అందరం సరిపోతాం పైనన్ని వేసుకుందాం
అ అే దాని గురించి మాట్లా
ఏ జాతార మరి
గుజడు
బందేడుకా నర్సంపేట సైడు
నర్సం బెటా ఫేద
హ
దక శుక్రవారం రోజు చూసి వెళ్ళొస్తే అయిపోతుది కదా మళ్ళా ఎండలు ఎక్కువ అవుతున్నా ఇందుకనే
పోదాం
మరి మీరు ఏమంటరో అని ఒకసారి కనుకుంటరని ఫోన్ చేస్న
పోదాం పోదాం
అకా మీరొకసారి మాట్లాడి నాకు చెప్పండి మళ్ళా
ఆ చెప్తా
సరే